ఆ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మీ వాయిస్ బ్రేక్ అయితుందండి
వినిపిస్తుందా ఇప్పుడు హలో
హలో
హలో
హలో
ఆ వినిపిస్తుందండి చెప్పండి ఆ చెప్పండి వినిపిస్తుంది
హలో
ఏమి ఆ ఏమి చేస్తున్నారండి ఆ వీరుస్తుని చెప్పండి ఏం చేస్తున్నారు హలో వినిపిస్తూది చెప్పండి ఏం చేేస్తున్నారు తిన్నరా మరి ఏం తిన్నారు
అనమాటం కొనుకున్నాం
అవునా
మీకు కావాలంటే చెప్పండి కొని పెడతా నాకు నా దగ్గర
కునండి ఆ అంత తక్కువ ప్రైస్ తోటి చాలా ఇష్టం మీ వాయిస్ బ్రేక్ అయ్యింది కొంచెం చిసుకునే
అవునా మీది బ్రేక్ అయితుందండి నా దగ్గర బానే ఉందండి సిగ్నల్
అవును నా దగ్గర కూడా బాగానేందండి
ఆ ఇప్పుడు వినిపిస్తుంది మాట్లాడండి మంచిగానే మాట్లాడుతున్నారు గద
ఉ ఓకే అండి ఇంకేం ఏం తిన్న
మాది ఈ రోజు బగార్ రైస్ చేస్తా అన్నదిగా టిఫిన్ ఏమి చేయలేదండి
అవునా మీకు ఈ స్కిన్ కేర్ గురించి ఏమైనాా తేలు అండి లైక్ పింపుల్స్ అయితున్నాయి పోవని తే నాయన తెల్సా
ఆ పింపుల్స్ అనంగనే ఆ చెప్తాను చెప్ తానా తెల్స అండి మీ మీకు యాపాకు చెట్టు ఉందా యాపాకు చెట్టు
ఆ ఉన్ ఉందండి
యాపాకు క్రీమ్ రాసుకుంటరండి. నీమ్ నీమ్ ప్లాంట్ ది నీమ్ చెట్టు అంటరు కదా అండి.
ఆ అవునండి
అది మనం ఫేస్ లాగా చేసుకొని ఫేస్ కి పెట్టుకుంటే పింపుల్స్ తగ్గిపోతాయి. బచ్చలు కూడా పడవంటా అండి.
అవునా అండి. నేను ట్రై చాలి ఈ పసుపు తోటి ట్రై చేస్ పస్పోషిన్గా పెండి పెరుగుతూ ఒకటి కలుపుకొని పెట్టుకుంటున్నాం. మంచిగా అంటే గ్లో వస్తుంది. ఫేసు కాకపోతే పింపుల్స్ మచ్చలు ఉంటున్నాయి. అవి పోట్లేవు అసలకే చాలా గలీజ్ అనిపిస్తుంది. బైక్కిట వెళ్ నన్నా మచ్చల తోటి బయటకి పోవాల అనిపించట్లేదు. అసలుకే ఈ కెమికల్స్
అవునా నే నేన్ నేను చెప్పిన మాటలు చెయ్యని పకొళ్ మేం మ మాట్లాడుతు నేన్ కొన్ని స్టెప్స్ చెప్ దాట్లో చెయ్యండి మీరు
ఆ చెప్పండి
ఇంగో మొదటిగా ఏం చేసిరంటే ఒక టమాటా ఫేస్ కడుక్కోవాలండి ఫస్ట్ స్ చల్ల వాటర్ తొటి కడు కున్నాక టమాటా మీద ఒక బ్రూ ప్యాకెట్ మీకు ఐడియా ఉందా
ఆ ఉందండి ఆ ఉందండి
ఆ అయితే అది బ్రూ టమాటా ముక్క మీద వేసుకొని, చక్కర వేసుకొని రబ్ చేసుకోండి. మంచిగా నీ ఫేస్ మొత్తం.
అవునా అండి
రబ్ చేసుకున్నంక, మళ్ళీ కొంచెం వాటర్తో కడుక్కొని, ఆవిరి నీళ్ళు ఉంటాయి కదా. వేడి నీళ్ళ తోటి ఆవిరి పట్టుకోండి. చాలా మంచిగ ఉంటది అంటా అన్నమాట.
అవును అవునే
వారంకి ఇట్లా రెండు సార్లు జేయండి. మీకు మీ ముఖంలో గ్లో ఎందుకు రాదో నేను చూత్తా.
ఆ గ్లోకిఓ ఓకే అండి కాకపోతే మచ్చలు ఉంటున్నాయి కదా పింపుల్స్ అయినా మచ్చలు పోవాలి అలాగే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ నల్లని వలయాలు ఉంటున్నాయి. అలాగే పైన ఫోర్ హెడ్ పైన తల పైన నుదుటి పైనా
అంటే మీరు ఫోన్ వాడడం వల్లనే అండి. నైట్ పడుకుంటలేర అనుకుంటు అందుకే డార్క్ సర్కిల్స్ పెద్ద పెద్ద మచ్చలు ఇవన్నీ వస్తున్నాయి మీకు.
అవునా అండి నేను ఫోను ఈ మధ్య తగ్గిస్తున్నాను
ఇంటి దగ్గర వాళ్ళకి ఊ
తగ్గిస్తున్నానులే కానీ అలానే ఉంటున్నాయి.
ఇలా వాడొద్దు అని
మేము చెప్తాం చెప్ తాం కానీ ఫస్ట్ నేనన్నా సరిగ్గా పాటించాలి కదా అవి
మ్ అయితే మీరు ఏం చెయాలంటే ఫోన్ కి దూరంగా ఉండండి. రేడియేషన్ అని ఒకటి వస్తది. జబ్బు ఆ రేడియేషన్ మనకి కళ్ళకి మంచిది కాదండి. కళ్ళకి మంచిది కాదు మన బాడీకి కూడా మంచిది కాదండి అవి
రీసెంట్ గానే మా ఫ్రెండ్ కళ్ళకి ఆపరేషన్ చేయించు కుంది ఆమె కూడా చూడ చూడొద్దంటే చూస్తూనే ఉంది హాస్పిటల్ కి వెళ్తేనేమో నీ అ ఐ ఆపరేషన్ అయిన కన్ను కొంచెం స్ట్రెస్ ఉందమ్మా ఇట్లా తీసుకోం అట్లా తీసుకోం అని చెప్త్ చెప్పిరట డాక్టర్స్ అయిన ఆ పిల్ల అట్లనే చూస్తది అయితే చూడొద్దు అని చెప్ప నీ ఫోన్ ఏమన్నా చూస్తున్నానా అని అంటూ అంటది ఆమె ఎంత పొగరుగా మాట్లాడుతదండి ఆమె ఎన్ని
అవునండి ఆమె కి పోగారు ఆ పోగరు బోతుదనుకుంటా కాదండి మీరు మాట్లాడుతుంటేనే అర్థం అయితంది. ఆమె మంచిది కాదనుకుంటా
అయ్యయ్యో అయ్యయ్యో అలా కాదండి ఆమె ను అలా అనద్దండి మా ఫ్రెండ్ని నేను ఏం చెప్తున్నానే తను చెప్పినా వినకుండా చేస్తుందని చెప్తున్నానండి మా ఫ్రెండ్ అలా అనకూడదండి మీరు
అవునా సరే అండి మీ ఫ్రెండ్ మంచిది. మీ ఫ్రెండ్ బంగారం అండి సరేనా అండి
ఆ మీరు చూల్లే కదండి తనని కూడా మీరు చూసాక మీరు చెప్తారులే
ఉ అవునా అండి ఇప్పుడే అంటున్నా కదా
మ్మ్ మూడింటి వరకు ఫోన్ అట్లనే చూస్తంది అసలు ఏం చెప్పాలో ఏమో ఆమెకైతే ఏం చెప్పినా వినదండి ఎవరి మాట వినదామె
నేను చెప్పనా అండి ఒక సలహా ఇయ్యానా మీకు వాళ్ళ హా వాళ్ళ నాన్నకు చెప్పండి.
వాళ్ళ నాన్నకు చెప్తలే కానీ మళ్ళీ ఏమన్నా అనుకుంటాడేమో అని నాకు భయం అండి వాళ్ళ నాన్న చెప్పిన ఈమె సెట్ అయితదేమో గాని అసలుకే సెట్ కాదు ఏమన్నా అంటే నీ ఫోన్ ఏమన్నా చూస్తున్నానా అని కసిరించుకుంటుందండి
అయితే ఇలాంటి విషయాలు ఆమెకి ఇష్టమైన వాళ్ళు చెప్పినా వింటదని నాకు తెలుసండి. వాళ్ళకి ఇష్టమైన పర్సన్స్ ఉంటారు కదా ఆమె చుట్టుపక్కల
ఎవరండి ఆమెకి ఇష్టమైన పర్సన్స్ ఎవరు లేరండి నాకు తెలిసి ఇంత వరకు
హే ఆమె అట్ల మెయింటైన్ చేస్తుంది మరి మీ స్నేహి రాలు ఏట్లుంటుందో మరి ఆమెకి ఏం పనండి మూడింటి వారికి మీకు తెలివకుండా మాట్లాడడం మీతోటి ఫోన్ చూడడం అమెకి ఏం అవసరం ఈ టైమ్లా
తెలియకుండా అని కాదు
ఏమన్నా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుందనుకుంటా మ్మ్ హ్
అలా మాట్లాడకండి మా ఫ్రెండ్ గురించి అలా కాదు రీల్ చూస్ అది శారీ కట్టుకోవడం ఇట్లా శ శారీని డ్రేప్ చేయడం ఉంటది కదండి ఆమెకు ఒక పిచ్చండి ఎవరైనా శారీ చూస్తే ఆ ఫస్ట్ మి ట్రెపింగ్ చూస్తది ట్రెపింగ్ చూసినాక వేరే ఏదనా చూస్తది
నాకు కూడా చాలా ఇష్టం అండి చీర కట్టుకోవడం నాకూడా చీరే కట్టు డం ఇష్టం అండి ఉమ్ స్టెప్స్ పెట్టుకుంటే నాకు టు స్టెప్స్ ముందల పైట అయినా అయినా కిందా కు చీల అయినా నాకు చాలా ఇష్టం అండి
ఆ అవునా అండి
ఇప్పుడు చీర కడితే ముప్పై వేలు అంటా అండి జీతం బయట
అవునా మీరు నేర్చుకున్నారా మరి అదే బెస్ట్ పని ఉన్నట్టుందండి
నాకు చీర కట్టడం వచ్చు కానీ పర్ఫెక్ట్ గా రాదండి కానీ నేర్చుకుంటాంది పక్క నేర్చుకుని మరి నేను బ్యూటీషియన్ లకి పోతా మేకప్ ఆర్టిస్ట్ అయిత
ఆ వెళ్ళండి నేర్చుకొని మీకు టాలెంట్ ఉందా అండి అవి కట్టడంలో ఏమన్నా
ఆ కట్టచ్చండి మచ్ మాకు ఒక రోజు పండగ అయితే కట్టినా మా ఫ్రెండ్స్ కి మళ్ళీ నేను కట్టుకున్నా మా పి మా చుట్టాలల్లో పిన్ని ఉంటదండి ఆమెకి కడతా మా అమ్మగారికి కడతా ఇంకా అందరి మా నానమ్మకి కూడా కడతా అండి చీర
అవునా అండి ఒకసారి మా దగ్గర కూడా పెళ్ళుంది మీరు రండి మా అందరి కట్టనికి మా అక్క చల్లెళ్ళకి మా అమ్మ వాళ్ళకి పిన్నిలకి అందరికి కట్టనీకి రండి మీరు మీకు మెహందీ పెట్టొచ్చా అండి
నేను ముగ్గులు బాగా వేస్తానండి ముగ్గులు వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కోన్ పెట్టాల్సిందే
అవునా అండి తెలిదండి మాకు
అందులో మామిడి పిందలు ఇంకా తామర పువ్వులు ఇంకా ఏనుగులు మస్తుంటాయండి డప్పులు ఇంకా అన్ని వేసుకో కూచొండి తింటారు అబ్బాయి బొమ్మ అంటారు పెళ్లి ఇకి
అవునా అండి
మీకు తెలుసా అండి ఎంగేజ్ వెట్కి ఉంగరాలు డిజైన్ వేసుకుంటారు సూపర్ ఉంటదండి ఉంగరాల తోటి డిజైన్
అవునా
మిరు నాకాడేపి
ఆ ఆ మీరు ఒకసారి మా అక్క పెళ్ళికి ఎవరి పెళ్లికన్న రండి మీతో అని చేపిస్తా మీకు అలవాటు అవుతుంది మీ టు కొత్తగా పార్లర్ ఓపెన్ చేసుకోవచ్చు పార్లర్ మ్ ఇలా చెయ్యండి
ఫ్రీ గానే చేత్ అంతే లేండి మీకు మీకు ఫ్రీగానే చీర కడు అంతే లేండి ఎందుకంటే మీకు తెల్వదు కదా నేను ఎంత వర్క్ చేస్తానో మీరు నా పే కష్ట చితం చూడండి చూసి నాన్కనే పైసలు ఇయ్యండి
కష్టా జీతం కాదండి కష్టం చూడండి ఆహా హి
నా కష్ట జీతం అండి అంటే నేను నాకు నేర్చుకున్నా కదండి అందుకే నేను కష్ట జీతం అంటా అండి నాకు తెలుగు చక్కగా రాదండి నేను కొంచెం కొంచెం వేరే దగ్గర పెరిగినా అనమాట ట నాకు తెలియదండి
నేను నేర్పిస్తాను మీరు నేర్చుకుంటారా
ఆ నేర్పియండి నేర్చుకుంటా
మ్ ఓకే మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు కొన్ని పదాలు ఇలా పోతున్నాయి అంతే
అవునా నా ద నా మా పక్కన ఒక అమ్మాయి కనిపిస్తుందండి పింక్ కలర్ షర్ట్ వేసుకొని చాలా బాగుందండి
అవునా అండి
పింక్ కలర్ షర్ట్ ఎసుకుంది గో బంగారు కమ్మలు పెట్టుకున్నా అండి చాలా బాగుందండి ఆమె చేేతికి నల్ల తాడు కట్టుకుందండి దిష్టి కంటా అండి
అవునా దిష్టి ఆమె నల్ల తాడు కట్టుకుంటుంది దృష్టి తాకకుండా ఉండానికి
చేతికి కట్టుకుంటార కాళ్ళకి కట్టుకుంటార అండి
కాళ్లు కట్టుకుంట్రు కొంతమంది మెడలు వేసుకుంటారు కొంతమంది చేతికి కట్టుకుంట్ర
అవునా స అవునా అండి మీకు ఈ విషయం తెలుసా అండి వేడి నీళ్ళు తాగుతారని
తన్
వేనిల్ తాగ్ వేడినీళ్ తాగుతర్ అని తెలుసా మీకు
ఆ తెలుసండి
అవునా
అవునండి
మీకు కరెంట్ వస్తుందా అండి ఇంటికాడ కరెంట్ బిల్లు మంచిగనే వస్తుంది వస్తుందా కరెంట్ బిల్
ఆ వస్తుందండి మంచిగా
మాకు జీరో బిల్ ఫ్రీస్ అండి టికెట్లు ఫ్రీ అండి మాకు
అవునా అండి సరే అండి మరి
ఆ సరే అండి మరి
ఉమ్